హలో
బాగున్నరార
హలో
బాగున్న వార
ఆ బాన్నక్క నువ్వు బాగున్నావా
బాగున్నారా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీగున్న నువ్వేం చేస్తున్నావు
నేను కుడా కలిగ ఉన్న
ఈ మాటల్ గట్టిగ వినబడత్లే
గట్టిగ రాట్లే తిన్నవ అంటూనా
ఆ తిన్నాక్క నువ్వు తిన్నావా
తిన్నార ఇందాకె
ఏం కూరా
మాది పప్పు మావిడికాయ్ మీదేం కర్రి
అందరు మంచిగన్నరా
బానే ఉన్నర్రా
మ్
బాగున్నార అక్కడందరూ
ఆ
అందరు అక్కడ బాగున్నార
ఆ బాగున్నార్ అక్క
మ్ ఎగ్జామ్స్ జరుగుతాన్నయా ఎమోరా వస్తనొ రానొ డౌటే
బోనాలకు
బోనలాక్ గుడ కష్టమేరా
ఎందుకు రావొచ్చు గద
ఇక నాక్ జర్నీ చేయ్యాలంటె పిచ్చలేఇస్తాంది మొన్ననే వచ్చినా ఇక్కడికి అవునండి పెళ్ళి ఉండే పెళ్లి చూసుకొని రిసెప్షన్ చూసుకొని వచ్చిన
పెల్లా
మ్
ఎవరిది
సాకలోల్లద్ ఉండె
ఆహా
డాడి దగ్గర కళ్లుదాగెటోడు
ఆ తెలుసు తెలుసు
ఉ అయితే ఓచ్చిపోయిన
ఎక్కడ జరిగింది మనలో నేనా
మనూర్లో రిసెప్షన్ జరిగింది వేరెఊర్లొ పెళ్ళి ఇంక సెకండ్ కార్డు మాకే ఇచ్చిపోయిండు ఆయనె మా ఇంట్లనె పెళ్లి సంబంధం కుదిరింది
అ
అందుకని పోవాల్సి వచ్చింది ఈ రోజు నువ్వు పెట్టిన స్టేటస్ పెళ్ళికి పీలిచిేి గాని నాకు ఒపకలేదు ఇగా బావనే పంపిన
పోవాల్సింది కదా మానడు
అదన ఒకే లెక్కకి బాగా ఒక్కడ వేం ఆ
నేను కూడా పోయేదాన్ని మొన్ననే వచ్చింది ఇక్కడికి
అవునా
అఘ మడాడ్ వద్దు అన్నడు
ఉమ్ అమ్మాయి క్లోజా అబ్బాయి క్లోజా నీకు
నాకా ఇద్దరు క్లోజే
ఇద్దరు క్లోజ్ అయినా
ఇట ఏమయినా ఆ అమ్మాయిదేమి మా ఇంటి పక్కన అ ఇట్లా క్లోజు అబ్బాయిదేమో మా అంటే బొమ్మర పోయిన వాళ్ళు కదా
హా
అట్లా క్లోజ్
లవ్ మ్యారేజ్ అంటారు ఊళ్ళలోనే ఉంటళ్ అమ్మాయిలు ఎవరు అమ్మాయి ఎవరు తెలివట్లేదు మాకు
ఆ లవ్ మ్యారేజ్ ఆ తెల్వదా నీకు
అదే తెలిసింది అమ్మాయి ఎవరా అని నేను చూడాలి చూడాలనిపితా నిం రోజులు ఆగిన అప్పుడెప్పుడు అ చెప్పి ను్వు పెళ్ళి చేసుకుంటానా అని చేసుకుంటా అని
ఆరు ఆరేంద్రంట
మ్మ్ మా అక్క అక్క వాళ్ళ ఫ్రెండే అంటున్నా
ఆహా
అయితే దానికి పెళ్ళయి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అయితంది
అవునా
నైన్త్ ఫ్రెండ్ ఓ టెన్త్ ఫ్రెండ్ ఒ
ఆహా అళ్ళ అ అబ్బాయి వల్ల చెల్లె పెళ్లి పోయిన సేమ్ ఫంక్షన్ హాల్
అక్కననా మా అక్క కూడా అక్కనే అయిది వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పిన
ఆ
ఉ మన ఊళ్ళ చనా మంది పోయిలు పెళ్ళికి
మాంద చాలానే వెళ్తారు గానీ
ఉ
ఇక పెళ్ళిళ్ళ స్టార్ట్ ఇంకెన్ని ఉన్నాయే ఏమో
ఏంటిది పెళ్లిళ్ల
హుమ్మ్
ఈయన తెల్సా కోట
ఎవరు
పోటా ఇప్పుడు నీకు నాకు ఒక ఆమ ఫ్రెండ్ కదా
ఆ
మా ఇంటి సైడ్
మ్మ్
వాళ్ళ అన్న తెలుసా పెద్దమ్మ కొడుకు ఆ మ్యారేజ్ లవ్ మ్యారేజ్
లవ్ మ్యారేజ్ అనా
హ తెలుసా వాళ్ళ ఇద్దరు అన్నతమ్ములు పెద్దయినే ఆయన ఇంకొక ఆయన చిన్నారు
అవునా
హ
మ్మ్
కోట అలి మంటి పేరు
తెలుసు కావచ్చు
ఉ అయినండి
పేర్ల అంత తెలియదు కానీ మనుషులని చూస్తే గుర్తుపడతా
ఆహా
ఉమ్
వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ ఇంకా ఫిక్స్ అయింది కాని ఎప్పుడు పెట్టుకుంటరో తెలవదు మరి రేపు
ఇగ మా ఫ్రెండ్ది కూడా ఉందట తొందరలోనే
మనూరేనా
ఉ మనూరే
మనూర్ల ఎవరు మీ ఫ్రెండ్ ఎటు సైడ్ వాళ్ళిళ్ళు
మా సందు పక్కకి రా
మీ సందు పక్కకా
వాళ్ళది కూడ లవ్ మ్యారేజే మే వరకు పెట్టుకుంటరంట
ఆమె లడ్డుగుంటదా
లే బక్కగనే ఉంటది
ఉహు
లడ్డు కాకుంట ఇంకొక్క అమ్మాయి ఉంటది చూడు ఆమెతో
ఆ తెలుసు తెలుసు లవ్ మ్యారేజ్ బావా
బావనే అయితడంట
ఆ దగ్గరలో సొంతం బావ ఇప్పుడు ఆ బావ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు మా అక్క వాళ్ళ భర్త్ ఉన్నడా
ఉమ్
వాళ్ళ మా అక్క వాళ్ళ భర్త మా బావున్ను ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకునే వీళ్ళ బావ ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్
అవునా
చానా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఆ నేను అప్పుడు ఒకసారి ఊరికి పోయినప్పుడు మాట్లాడినా
ఇగ నిన్ననో మొన్ననో మాట్లాడుకున్నరంట
ఆహా తెలుసు
అది ఈరోజు చెప్పింది నాకు మే వరకు పెట్టుకుంటాం మాటలు మాట్లాడుకున్నరు అని చెప్పింది
తెలుసు తెలుసు మా బావ వాళ్ళ ఫ్రెండ్ కదా అన్న ఒకసారి మాట్లాడిండు తను చాలా చిన్న ఆ అన్నకంటె
ఎవరు ఆ ఫుల్ చానా గ్యాప్ ఉంటది
ఫుల్లు ఉంటది కానీ అట్ల తెలవదు ఆయన కొంచెం పొట్టిగుంటడు
ఆయన కూడా కొంచెం చిన్న పిల్లగాని లె
ఆ పొట్టిగ ఉంటడు కాబట్టి ఏం తెల్వదు కానీ
స్టేటస్లు పెడతాంది రోజు స్టోరీలు స్టే
ఆ స్టోరీలల్ల చూత్తాన్న
హ ఫాలో అయితాందా నిన్ను కూడా
ఇప్పుడు చూసినప్పుడు గుర్తుపట్టిన ఈమె ఈమెది మా ఊరే అని చెప్తే తెలుసు వీళ్ళ బావనే చేసుకుంటాంది అట్లా చెప్పిండు మా బావ
ఉ
అందరిది ఐతాంది లవ్ మ్యారేజ్
లవ్ మ్యారేజ్లే అయితాన్నై చాలా మందికి
ఆ మన ఊర్లనే ఎక్కువ అయితానట్టున్నయి
ఇంకేంది మోసం చేయకుండ మంచిగ చేసుకుంటాల్లే ఫస్ట్ మ్యారేజ్
ఆ
చానా బెటర్ కద ఇది
ఇప్పుడు ఈ రోజు పెళ్ళి ఉంది చూసినవా మా సైడు
ఉ
నేను స్టోరీ పెట్టినా ఆ వాళ్ళు ఆమెనయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోను అంటే నేను ఎవ్వరిని చేసుకోను ఈననే చేసుకుంటా అని గట్టిగ అంది అంటే ఇక అప్పుడు ఒప్పుకున్నారు
అవునా
ఉ
అన్న గూడా మంచిగ మాట్లాడుతాడు ఆమె అంత పరిచయం లేదు గాని అన్నయ్య మంచిగనే మాట్లాడు తడు అదే మంచ కలిసిపోతాడు అందరితో
ఆ వాళ్ డాడ్ లేడు గదా
లేడా
ఆహ లేడు వీళ్ళ అబ్బాయి వల్ళ
అదే
చా ఎప్పుడో చనిపోయాడు అహా లేదు ఈయనదేమో ఇక్కడ రోడ్డు దగ్గర బస్ ఎక్కేమి ఇక్కడ బస్ ఎ తరు చూసినవా మా సైడ్ అక్కడ రోడ్డు దగ్గర అమ్మాయి వాళ్లదేమో మా దగ్గర ఇద్దరు ఇట్లా అబ్బాయిేమో మా కులం కాబట్టి తెలుసు అంటే మా ఇంటి పేరు సేమ్ గద అట్లా తెలుసు అమ్మాయమో ఇగ ఇంటి పక్కన కాబట్టి అట్ల తెలుసు
అవ్
ఉ పోదాం అనుకున్న పెళ్ళికి
హు ప్లాన్ ఏసుకొని కూసున్నావా
ఆ
ప్లాన్ ఏసుకొని కూసున్నావరా పోదామని
ఆ ఫుల్ల్ రోజుల నుంచి ఇప్పుడు గదువలేదు ఫిక్స్ గానందుకు
హు
పెళ్ళి ఖాయం గాక ముందు నుంచి అనుకున్న పోవాలే పెళ్ళికని
అక్క వాళ్ళ గూడా చెప్పినాలే గదా
ఆ ఏమో మరి కార్డ్ అయితే వంపిచ్చిందట
ఒచ్చిందట్నా మరి
అహ లేదు ఫోన్ లో వంపిచ్చిందటా గాన్ అక్క వాళ్ళు ఈ రోజే వేరే దగ్గరికి ఎళ్ళిళ్ళు
ఊహు
ఈ ఇప్పుడు ఈ పెళ్ళం ఒచ్చింది ఈ అక్క వచ్చింది మా అక్క పెళ్ళికి గానీ మేం పోలే డా మా పెద్ద డాడి వాళ్ళు వొయిళ్ళు
హ్మ్ అక్క వాళ్ళ సీనియర్ గదీమె
ఆ సీనియర్
నాక్ సూపర్ సీనియర్ ఆమె
మీకు సూపర్ సీనియర్ నాకు వాళ్ళ
ఆ
మా ఇంటి పక్కనాన్ను మా ఇంటి పక్కన్న దెలుసు గదా మైన్ పక్కనామంటే తెలువదులే నీకు పే చెప్తే గాన్ తప్ప తెలువదు ఆమెది గూడా మీ పే